హలో హలో హాయ్ అండి.
హాయ్ అక్క బావున్నారా?
ఆ బావున్నాం. మీరేలా ఉన్నారు?
ఆ బాగున్నాం. ఏం చేస్తున్నారు?
ఆ ఖాళీ పని అయిపోయింది. ఖల్గానే కూర్చున్న.
ఆహా అవును
పనైయిపోయిందా?
ఆ కాలెక్క ఇంకా పన్గాలే
ఉహ్ హు తిన్నారా?
లేదు ఇప్పుడే వచ్చినం
ఆహా నిన్న పండగ ఎలా సెలెబ్రేట్ చేసుకున్నారు?
బాగ చేసుకున్నాం. అక్క
ఉహ్ హు
ఆహా ఇగ పొద్దున్నే లేసి ఇల్లు ఇల్లు ముగ్గులేసుకొని బయటంతా కడు కొచ్చుకొని ఇగ తల్లంటు స్నానం చేసి పూజ చేసుకున్నాం పూజలు చేసి ఇగ పచ్చడి చేసినమ్
బచ్చల్ చేశారా పూర్ణాల
బచ్చాలే చేసినా
ఉహూ అంటే కొన్ని కొన్ని సైడ్
మీరు ఆ
ఆ నేను ఉదయాన్నే లేేసి ఊడ్చిలే ముగ్గు లేేసి ఇల్లు కడుకొని స్నానాలు చేసి పిల్లలకు స్నానాల పోసినమ్.
ఉ
ఒక స్టీల్ చర్వలాంటిది ఉంటే దానికి కంకణం కట్టి అట్లా బొట్టు పెట్టి చింత పండు నానేస్నా ఫస్టు
ఉ
అవీ బచ్చాల కోసమని పొద్దున్నే చెనగపప్పు నానపెట్టిన
ఆ
ట్టి దాన్ని దాన్ని పొయ్యి మీద పెట్టి పని చేసుకుంటున్నా. దే మళ్ళీ దేవుడు ఫోటోలు శుభ్రం చేసుకుంటూ ఈ శెనగపప్పు చూసిను. ఈ శుభ్రం అయె లోపు శుభ్రం చేసే లోప్పు అది ఉడికింది అది చల్లార పెట్టిన్నం పక్కకు ప్యాన్ కింద పెట్టిన్నం. ఫోటోలకి పూలు గిట్లా అలంకరించినమ్ అలంకరించాక మళ్ళీ వాటి దేవుడి కోసం ప్రసాదం కోసం బచ్చాల్ చెయాలిగా ఆ మైదాపిండి డి పిస్కి ఇగొ మీ
మైదాపిండి ఎస్తో చేస్తారా గోధుమ పిండి తోటి యెస్తారా.
బచ్చాల్ చేసారా పూర్నాలు చేస
బచ్చాలే చేసాను మైదాపిండి కొంచం పిస్కి చిన్న చిన్న చిన్న రౌండ్స్ లాగా చేసుకొని ఇట్లా బచ్చాలాగా ఇట్లా పూరిలాగా కాల్చి అందులో పూర్ణం పెట్టి. మళ్ల క్లోజ్ చేసి మళ్ళ ఒకసారి రోల్ చేస్ అవి కాల్చుకొని ఫస్ట్ ఒక దేవుడు మళ్లా ఒక ఐదు కాల్చిన. ఐదు గాల్చి మళ్ళీ ఉగాది పచ్చడి ప్రిపేర్ చేసినా బెల్లం వేసి యె ఆరు రుచుల సమ్మేళనం అంటారు కదా వేప పూవు మామిడి కాయలు కారము ఉ అట్లా ఆర్ ఐటమ్స్ వేసి ప్రిపేర్ చే అందరం దేవుడికి దండం పెట్టుకొని కొబ్బరికాయ గొట్టి ఆ ఉగాది పచ్చడ్ని దేవుడికి కారా బోసి పిల్లలకు పోసి నేను మా హస్బెండు అందరం తాగి మళ్ళీ కాసెపు అట్లా రిలాక్స్ అయ్యి మళ్ళీ వంట ప్రిపేర్ చేసిన్నా బగారా రైస్ చికెన్ తెచ్చుకున్న కరీ చేసిన
ఉహు బగారేసుకున్నారా
ఆ బగరేసుకున్నాం చికెన్ వేసుకున్నాం ఆ అది ప్రిపేర్ చేసినాక టూ ట్వెల్వ్ అయింది అప్పటికి
ఆ
ఇద్దరు గురి ఉండి మళ్ళీ పిల్లలకు విినిపించి నేను మా ఆయన ఒకసారిని తినే వరకువన్నీ అయిపోయింది
ఆ ఆయితది
ఇక ఫుల్ గా తిని పడుకుంనా
అవునా టం టెంపుల్స్ పెట్టి అయితే వెళ్ళలేదా
ఇగ టెంపుల్స్ కి వేళలే పిల్లలే ఇవి చేసే వరకి టైమ్ సరిపోది కదా మనకి ఇంట్లో ఎవరైనా చేసేటళు ఉంటే అట్లా వీళ్ళు వచ్చలే కాని నేనేస్త తీసుకోవాలి కాబట్టి ఇటు మళ్ళీ ఇటు నిళ్లాలన్నా మనకి ఎక్కువ పని
అవును మన కాడలకైతే గుట్టప్పుడే పని తీరదు ఏక పడుంగా అప్పుడు ఇడదిద
ఆ ఇప్పుడు ఏటన్నా పోవాలంటే మళ్ళీ మనక ఎక్కువ పని అవసరం అని ఏ వెళ్ళాలి మళ్ళ వాళ్ళ రెడీ తెాల పోవాలి రావాల ఇది ఇద వస్ ఎడయిపోదం మళ్ళా ఎక్కడ పని ఎక్కడ పని అక్కడే ఉండదు
ఆ అవును
ఎల్ాల ఏం సనే ఉన్నా
మేం కూడా లేచ్చ ఇ ఊర్ సార్ ముగి స్కూల్ని ఇకంత తల్లంటూ స్నానాలు చేసి ఇక అంత మా హస్బెండ్ అంత పటాకు డిచి పూజ చేసాడు ఇ మేం కూడా బచ్చాలు చేసినాం ఇ చిన్నగా పప్పు ఉడక పెట్టుకొని అవి వెెల్ళం నలగొట్టుకొని తోడికిన తర్వాతకి మళ్ళీ
అ
ఉడికిన తర్వాతకి అంత ట్యాంగానికి పెట్టుకొని అదిగా చల్లన్నా ఇంకా మిక్సీ పట్టుకున్నా గోదమ పిండి నానబెట్టుకొని గదమ పిండి నానబెట్టుకున్న తర్వాత చపాతి చేసి నిలబెట్టి కాల్చిన పెంక మీద నెయ్యేసి
అ ఆ
కారం ఉప్పు కఖారం ఉప్పు యాప పూవు కొబ్బరికాయ మాడ కాయ అవన్నీ చేసి అచ్చడి వేసిన చింతపండు నానబెట్టి ఒక గిన్నెన ఒక చెంబు తీసుకొని దానికి కంకణం కట్టి పసుపు కుంకుమ పెట్టి కంకణం కట్టిన తర్వాతకి ఇంక చింతపనులు రాస్త సమోసే ఇక బెల్లం కారం ఉప్పు అపా పువ్వు మామిడికాయ కొబ్బరి ముక్క అవన్నీ వేసినమా వేసి ఇక దేవుడి దగ్గర పెట్టి భక్షాలన చేసి ఎ ఎంత దేవడు కడ పెట్టింద అది దన్న బట్కని ఆ ఆరబోసి దా తాగి ఇక మేము వంట చేసుకోవి ఇక అమ్మ వా ఇంటికి వచ్చినాం ఇక మేము
అవునా మీరు ఏ పండగ బాగా
మేమా దసరా
దసరా నా
ఆ
తెలంగాణ పండగ కాద అందరు దసరా బతుకమ్మనే ఎక్కువ సెలబ్రేట్ చేసుకుంటారు
సంక్రాంతి ఆంధ్ర
ఆ సంక్రాంతి ఆంధ్ర తెలంగాణ వచ్చినంటే బతుకమ్మా మన పండుగ అయిపోయింది
అమ్మ అంటేనే ఇక పెద్ద పండుగ మనకి అ
బతుకమ్మ పండుగకి షాపింగ్ చేస్తాము
ఆ చేస్తూ షాపింగ్ చేస్త
బతుకమ్మకి పూలన్నీ కలెక్ట్ చేయడం ఇవన్నీ బాగా
అవును అవును
మాది చిన్నూరే చిన్నూరే అయినా కూడా డీజెలు పెడతారు
ఇప్పుడే చిన్నూరు పెద్దూరు అనేది ఏం లేదు అక్క ఇప్పుడు అంతట అంతట ఇప్పుడు తెలంగాణ వచ్చినా కా నుంచి ఇక పాటలే పాటలు పెడతారు ఎక్కువ
ధూంధంగా ఆట పాటలతో ఫుల్ ఎంజాయ్ చేస్తుంనారు
ఉ
అ
షాపింగ్ చేస్తారా మీరు
ఉమ్ దసరకు సద్దుల బతకమ్మ కంపల్సరీ కొత్త బట్టలు వేసుకోవాలిగా
ఆ
మన ఫ్రెండ్స్ అందరు కలుస్తారు మళ్ళీ పండగకి ఫ్రెండ్స్ అందరు మా చుట్టాలు
కలుస్త
పెళ్ళయినోళ్ళు అందరు ఇ బతుకమ్మ పండగంటనే కంపల్సరీ అమ్మ వాళ్ళు ఇంటికి పోవాలని ఉంటది ఒక రోజు
ఆ వెళ్ళాలి కన్ఫర్మ్ వెళ్లాల్సింది అది
ఏ పండకి వెళ్ళిన వెళ్ళకుండా బతుకమ్మా పండకు వెళ్ళాలి
ఆ
ఎందుకంటే ఆడుకోవడానికి రావాలి ఇంటికి అమ్మ వాళ్ళ ఇంటికి
మీరు ఏం చేస్తారు అప్పలు
బతుకమ్మ కా
ఆ
ఇది కట్టెగారలను మడుగులు మళ్ళీ బూందీ లడ్డూ
ఆ
ఇలాంటివి ఈ మూడు ఐటెమ్స్ అయితే చేస్తాం అరిసెలు ప్రసాదానికి రవలడ్డూలు వేస్త గా బతుక కి పిండి ముద్దలని చేస్తారు అవి తెలుసా మీకు
ఆ అంటే పిండి ముద్దలు అంటే రవ్వ లడ్లు అన్ని పల్ల పొడి నువ్ల పొడి అన్ని పూడ్లు కలిపి ఒక పులిహోరా అవివి చేస్తారు
అమ ప్రసాదంగా పేడతరూ కదా
ఆ అదే అదే పొడిలు పల్స్తారు
అ
అన్ని పోడ్లు పెట్టి పడు పట్ విఘ్నత్ర్రాతికి అన్ని దేవులు కళ పెట్టి చేస్తాం
అ ఇందులో గౌరమ్మను పెట్టడం వైట్ క్లాత్ కి పసుపు పూసి
అవును గోరమ్మను పెట్టాలి కొవ్వత్తి చిల్లర డబ్బులు తెల్ల క్లాత్ల పెట్టి పెట్టాలి ఇక బయటకి వచ్చినప్పుడు నీళ్లు బతుకమ్మని ఆరబోయాలి బతుకమ్మకి
ఆ నీళ్ల
ఆ రోజు ఏం తినరు కదా
ఆ బతుకం పేర్చేవాళ్ళు ఉపాసం ఉండి
ఫ ఫస్ట్ రోజు తింటారు సెకండ్ ఫిఫ్త్ రోజు తింటారు లాస్ట్ రోజే తినరు
తిని చేస్తారు కాబట్టి ఎంగిలిపూల బతుకమ్మా అంటారు లాస్ట్ రోజ ఏమో తినకుండా పీడ్చినంట ప్రిపేర్ చేసి
ఆ ఆ
చేస్తాం కాబట్టి సద్దుల బతుకమ్మ ఫార్మాలిటీగా త్రీ డేస్ ఏనా అట్లా జరుగుతారా
నైటీ త్రీ డేస్ అస్తాం అక్క ఫైఫ్త్ డే
ఉ
ఫస్ట్ డే స్ర్ ఫిఫత్ డే లాస్ట్
అ
ఈ మూడు రోజులేస్తాం
అప్పుడు పిల్లలు ఆడుకున్నదిలే కాని ఇప్పుడు ఎవ్వరు అంత ఇంట్రెస్ట్ చూపియట్లేరూ
ఆ
నార్మల్ టైమ్ లో ఇప్పుడు ఫస్ట్ రోజు అయిపోయినాక ప్రతి రోజు చిన్నప్పుడు పేర్చుకు అగ మని
ఆ ఆ
కానీ ఇప్పుడు ఎవరన్న ఇరుస్తున్నార ఎవరు ఇంట్రెస్ట్ చూపీయట్లేరా
ఎంత ఎవరని అంత ఇంట్రెస్ట్ లేదు చిన్న పిల్లలు తెసుకుంటూరూ ఓకే అండి థ్యాంక్ యూ
థ్యాంక్ యూ